హలో
బాగున్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం చేయలేదండి మనం ఇప్పుడు ఉగాది పండుగ గురించి మాట్లాడుకుందామా
అవునండి ఈ మధ్య ఇంకా మొన్న జరిగిన ఉగాది పండుగ మరి అది ఎలా జరిగిందండి మీ ఇంట్లో ఎలా దాని కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు
జరుపుకున్నానండి అంటే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం కదండి
అవునండి ఇది మన తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకమైన పండగ కదా మనం జరుపు మొదటి కొత్త సంవత్సరం సంవత్సరానికి సంబంధించిన పడుగ కద మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మంచిగా జపుకున్నారా
ఆ అవునండి జరుపుకున్నాను ఉదయమే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళాము ఇంకా ఉగాది పచ్చడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా
అవునండి మేము కూడా ఉదయాన్నే లేచి మంచిగా కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి ఇంకా మేము నైవేద్యాలు కూడా సమర్పించామండి దేవునికి సమర్పించి ఆ మేము ఉగాది పచ్చడి కూడా తి చేసుకున్నామండి ఉగాది పచ్చడి మీకు ఎలా చేయాలో తెలుసా అంటే షెట్ రుచ్
అంటే అంత ఆ తెలుసండి అందులో షెట్ రుచులాన్ని ఉంటాయి కదా అండి తీ చేదు పులుపు కారం ఉప్పు వగరు ఇంకా అవన్ని కావాలంటే దానికి కావల్సిన పదార్థాల అన్ని వేస్ సి కలిపేస్తామండి అంతే పచ్చడైపోతుంది.
అవునండి మేము కూడా అలానే చేసామండి ఆర్చులతో కలిపి మనం కూడా ఈ సంవత్సరం అంతా మంచిగా కష్టా సుఖాలతో మంచిగా ఉండాలని ఆ దేవునికి ఇంకా ఆ అవును పూజచేస్ కొని మేము కూడా అలానే చేసుకున్నామండి. ఈ ఆరు రుచులు అనేటి మన జీవితంలో కూడా ఆ వచ్చేదే అన్నట్టుగా భావిస్తాం కాదా మన తెలుగువారందరం ఇంకా మీరు నైవేద్యంగా ఏం మ్ చేశారంండి మా ఇంకా మేమైతే బొ బాట్లు చేసుకున్నాము.
బొబ్బట్లు అంటే ఏందండి?
మేము ఇంకా ఇంట్లో చేసుకుంటామండి దేవునికి నైవేద్యంగా ఆ రోజు సమర్పించుకుంటాం. ఏమో
హుమ్
ఇంకా మీరు ఇంకా సాయంత్రం వేళ దేవాలయానికి వెళ్ళారాండి ఇంకా ఆ పంతులు గారు ఇంకా పంచాంగ శ్రవణం కూడా చెప్తారు కాదా మనకి
మ్ అవునండి చెప్తారు పని ఎక్కువ పంచాంగాలు నమ్ముతారు కాదాండి
అవునండి ఈ ఉగాది రోజున మన తెలుగు వారందరూ ఇంకా దాన్ని ప్రత్యేకంగా చూస్తారు కదా ఈ సంవత్సరం పంచాంగ శ్రావణం కూడా చాలా బాగుందండి మంచిగా వర్షాలు కురుస్తాయని పంతులు గారు చెప్పారు ఆ వర్షాలు కురిస్తే ఇంకా రైత్ తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు కాదా మంచిగా ఆ పంటలు పండుతాయని కూడా చెప్పారు అన్ని విధాలుగా ఈ సంవత్సరం బాగుందని పంతులుగారు చెప్పారు కాదా అండి మీరు విన్నారా
విన్నానండి మీకు పంచాంగ శ్రావణం అంటే ఏమిటో తెలుసా?
ఇంకా పంచాంగ శ్రావణం అంటే ఇంకా చెప్తారు కదా మనకి ఈ రాశులు ఓ ఒ ఉంటాయి కాదా రాశుల నుండి ఆ మ్ రాజకీయల ఎలా ఉన్నాయి ఇంకా మన వాతావరణం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో మన మంచి చెడు అన్ని క కలిపి ఆ రోజున చెప్తారు కదా
ఉ ఉ చాలా మంది ఆసక్తిగా వింటూ ఉంటారు దాన్ని
అవును చాలా మంది ఆసక్తిగా వింటూ ఉంటారు. ఇంకా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంద ఉన్నట్టుగా చెప్పారండి మంచి ఆయురారోగ్యాలతో సమాజంలో అందరు ఉంటారు ఇంకా మంచి వర్షాలు కురుస్తాయి. ఇగా ఎండాకాలం కూడా బానే ఉ ఉంటుంది అన్ని కాలాలు మంచిగా ఉంటాయి అన్నట్టుగా చెప్పారు కాదా
అవునండి
చాలా చక్కగా వచ్చిందండి ఈ సంవత్సరం అయితే
నాలు పూలు పెట్టి
అవునండి ఇంకా ఉం ఈ ఉగాది కాలం రాగానే మంచిగా మామిడికాయలు చిగురుస్తాయి కదా చిన్న చిన్న మామిడి కాయలు ఉంటాయి ఇంకా వాటితో మనం గుడిని కూడా మంచిగా అలంకరించు టాము ఇంకా చిన్నగ వేప పువ్వు పూస్తుంది అప్పుడు మంచిగా అ దాన్ని కూడా వేప పూను కూడా మేము పచ్చలో వేస్తామండి
ఉం అవునండి బాఉంటుంది అదే కదా పులుపుకి ఇ ఐ మీన్ వగర వగరుకి
అవునండి చే దు వగరు పులుపు ఉంటాయి కదా
ఉం అవునండి
ఇంకా అప్పుడే మనకి చిన్నగా పంట రైతులు పండించే పంట మొలకలు కూడా వస్తా తాయి కదా వరి పొలంలో వాటితో కూడా మనం అలంకరించుకో అలంకరించుకుంటామండి మేము
మ్ మీరు ముగ్గులు కూడ వేస్తారా అండి మీ ఇ ముందు
అవునండి ఆ రోజు ఇంటి ముందు మంచిఅ ముగ్గులు వేస్తాము అ అ ఇంకా మంచిగా ఆ రోజు అందరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా కుటుంబంలో అంటే అందరు ఉద్యోగ రీత్యా మంచ్య విద విదేశాల్లో పట్టణాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మంచి అన్నదమ్ములు అక్క చెల్లెల్ల్న్ళ్ అందరూ ఇంటికి వస్తుంటారు ఆ రోజు అందరం కలిసి ఇంకా దేవాలయానికి వెళ్ళి పచ్చడి చేసుకొని ఇంకా నైవేద్యం దేవునికి సమర్పించింది కూడా మంచిగ తింటామండి రోజు మంచి ఆ వంటకాలు కూడా చేసుకుంటాము ఇంక మనం తెలుగువారిం అంటే ఇంకన్ని పండుగలు మంచిగ జరుపుకుంటాం కదా మా దగ్గ మంచిగ సంక్రాంతి కూడా బానే జరుపుకుంటామండి మీరెలా చేసుకుంటారు సంక్రాంతి
మేము సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటామండి భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు అయితే మా ఇంటి ముందు ఆం ముగ్గులు వేసి భోగి మంట వేసి చేస్తామండి భోగి పండుగ రోజు ఇంకా సంక్రాంతి రోజు అయితే అ నార్మల్ గ పండగ చేస్కున్ నార్మల్ ఏదైన పండగ చేస్కుంటే మనం నైవేద్యాల్ పెడ్తం గత దేవుడికి అలా పెట్టి దేవాలయంకి వెళ్ళి మొక్కొని వచ్చుకుంటామండి ఇంకా కనుమన్ అయితే ఆ ఆవుల్కి మంచిగా రారా సిద్ధం చేసి బెలూన్స్ ఉంటాయి కదా అ అవి కట్టి అలంకరించి బాగా అక్కడ మళ్ళా చిట్లా కుప్ప లాగా వేసి చుట్టూ ఆవుల్ని తిప్పుతామండి అలా చాలా బాగా చేసుకుంటం మీరెలా చేసుకు
అవునండి మీరు చాలా చక్క చెప్పారండి చాలా బా చేసుకుంటం మేము కూడా భోగి రోజు మంచిఅ దే దేవునికి ఇ ఉం దేవాలయానికి వెళ్ళి ఆ రోజు పూజ్ చేసుకుంటం సంక్రాంతి రోజు ఇంకా మేమ్ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకున్ టాము ఇంకా హరిదాసులు ఒస్తూ ఉంటారు ఆం చాలా చక్క ముగ్గులు ఏ స్కొని మేము సంక్రాంతిని కూడా చేసుకుంటాము కన్మ రోజు కూడా మేము పూజించు కుంటామండి ఈ మూడు పండగల మూడు రోజులు అనేటివి మేము ఇంకా కుటుంబ సభ్యుల్తో కలిసి ఆనందంగా చేసుకుంటామండి ఇంకా ఇప్పుడు మనం ఇంకా ఆ ఇప్పుడు శ్రీరామనవమి పండ క్కూడా వస్తుంది కదా అండి
ఆ
అవునండి ఇంకా మేము ఆ రోజు కూడా శ్రీరామనవమి రోజు కూడా దేవాలయం నికి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని ఆ తిలకిస్తామండి ఇంకా చూస్తాము ఆ రోజు కూడా మేము అందరం వెళ్తామండి ఏదైనా గుడికి రామూల వారి గుడికి వెళ్తామండి మీరు వెళ్తారా అండి
ఆ మేము వెళ్తామండి మీరు చేసినట్టే మేము కూడా వెళ్ళి ఆ వాళ్ళకి పెళ్ళి చేస్తారు కదా అది చూస్తాం కళ్యాణం నెక్స్ట్ మేమైతే బెల్లం పానకం చేసుకుంటామండి బెల్లం పానకం ఇంకా ఇంకా వడపప్పు ఉంటుంది కదా అది కూడా చేసుకొని వడపాకం మీద పానకం వేసుకొని తింటామండి ఆ రోజు స్పెషల్గా
అవునండి మేము కూడా వడపప్పు పానకం చేసుకుంటామండి ఇంకా గుడికి వెళ్ళి మంచిగా ప్రొద్దున వెళ్ళి ఇంకా సాయంత్ర దా ఇక రాముల వారి కళ్యాణం చూస్తూ మంచిగా అందులో ఇంకా అందరం కలిసి మేము తిలకిస్తామండి ఆ ఆ పండగని ఆ స్వామివారి కళ్యాణాన్ని మేము చూస్తామండి ఇంకా అన్ని విధాలుగా అది కూడా మేము బాగా చేసుకుంటాము ఇంకా రోజంతా మంచి కొత్త బట్ట బట్టలు ధరించి వెళ్తూ ఉంటామండి ఇంకా ఇంకా మీరు దసరా పండగ కూడా బాగా చేసుకుంటారంండి ఎలా చేసుకుంటారు
మేము దసరా పండుగ చేసుకోమండి అంటే నార్మల్గా ఉంటాము అలా తెలంగాణ సైడ్ వాళ్ళుైతే బాగా చేసుకుంటారండి
అ
మీరెలా చేసుకుంటారో చెప్పతారా
మా సైడ్ బాగా చేసుకుంటామ అండి ఇంకా దసరా పడుగ అనేది మేము చాలా ప్రత్యేక మైన పండుగగా చూస్తాము ఆ రోజు ఇంకా మంచిగా ఆయుధ పూజ చేస్తాము ఇంకా వాహనాల పూజ చేస్తా స్తాము ఆ పండగనే మేము చాలా ప్రత్యేకంగానే భావిస్తాము కుటుంబ సభ్యులందరం కలిసి ఆ ఈ రోజు కూడా మేము మంచిగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ఇంట్లో అందరం కలిసి మంచిగా భోజనం చేస్తామండి
మేము మా బండికి పూజ అయితే దీపావళి రోజు చేస్తామండి మీరు దసరాకి చేస్తారా
అవునండి మేము దసరా రోజు చేస్తాము వాహన పూజ చేస్తాము ఇంకా దీపావళి కూడా చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం అండి మంచి ఆ రోజు ఇల్ ను అలంకరించుకొని మంచిగా వెలుగులతో దీపాలతో అన్ని విధాలుగా మేము దీపావళి పండాన్ని కూడా చేసుకుంటామండి
సరే అండి మర మరి మరీ మళ్ళీ మాట్లాడుకుందామ అండి మేము
అవునండి ధన్యవాదాలు